హలో
హలో
ఏం స్తుందా
ఆ వినబడుతాంది మీకు
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నా
ఏం లేదు కాలీ గున్న మీరు
ఆహా ఈ పెళ్ళుంటే బయట వెళ్ళాము లంచ్ కెళ్ ఒచ్చాము
అవునా
మా అత్తగారి వాళ్ళ చుట్టాలన్నమాట వాళ్ళు కొంచెం దూరప్ చుట్టాలు పిలిచారని వెళ్ళి భోజనాల్ చేసి చూసుకొన్ ఒచ్చేసా
ఆహా
హా ఇంకెం తిన్నావా
తిన్ ఆ తిన్న ఇప్పుడే
అం హ్ మొన్న కూడా చేద్దాం అనుకున్నా కానీ మొన్న కూడా సడన్ గా మా పిన్ని చనిపోయిందని కాల్ ఒచ్చింది అటు వెళ్ళా చాలా దూరము ఊ వెళ్ళోచ్చే సరిగుస్ సాయంత్రం లేట్ అయిపోయింది ఆ తనకు క్యాన్సర్ ఉండే అనమాట ఎప్పటినుంచో
ఆహా
ఇంకా అట్ల అట్ల ఆరోగ్యం బాగా క్షీణించి చనిపోయింది
అయ్యో ఇంకా ఏం చేస్తున్నారు
ఏం లేదు పిల్లలేమో చిన్న బాబుని గుడ్ డా స్కూల్గా వేస్తున్న అంగన్వాడీ స్కూల్ ల్లో ఆ కాబట్టి ఇగ ఫ్రీనే ఉంటున్నాను ఆమ్
ఆహ
ఇ పోస్టల్ ఫ్రాంచైజ్ అని ఒకటి ఆ ఓన్ గా సొంతంగా పెట్టుకోవచ్చు అనమాట ఫ్రాంచైజ్ పెట్టుకోవచ్చు మనం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది అదే నై రాత్రి చేద్ చేద్దామని చాలా సేప్ అప్లికేషన్ చేద్దామని పన్నెండు గంటల వర కూర్చున్న అది ఇవ్వలేదు అదే చేద్దామని మళ్ళీ పొద్దున కూడా కొసేప్ కూ చున్నాను అదే అవ్వట్లేదు ఇగా ఆ పనె ఇగో మూడు గంటలకిగా ఒస్తే పిల్లలొస్తే నాకిగ వాళ్ళతో సరిపోద్ది ఇంట్లో పని వాళ్ళన్ చూసుకోవడము హోంవర్క్ చేయించడము
ఉమ్మ్మ్
ఉమ్మ్ నాక్ సరిపోతదిగ నై రాత్రి పదవుతది నాదిగ వీళ్ళన్ జూస్ కొనే తిని పడుకోబెట్టే వరకు
ఆ పిల్లలుంటే ఇంకెప్పుడ్ అంతే గదా
అవును అసల్ తెలీదు టైమే తెలిదు వాళ్ళోచ్చారంటే ఇప్పుడు మామలుగ కూర్చుంటా వాళ్ళోచ్చారన్ టే ఇగ నేను ఉరుకులు పరుగులేనాయి నేనైతే
ఉహ్ వాళ్ళతోనే అయిపోతదింక టైం అంతా
ఆ అవును పొద్దున్న పూట కూడా అంతే పెద్దవా కి ఏమో ఆటో బస్ లేదు ఈ రూట్ కి ఆటో పంపి పించాలి అయన కరెక్ట్ ఎయిట్ ఓ క్లాక్ వస్తాడు ఎనిమిది గంటలకు వస్తాడు ఇక ఆయన్ని ఏడు ఏడు గంటలకే లేపి ఏదొ టిఫిన్ పెట్టడము స్నానం చేయించడము రెడీ చేయడం వాని పంపించి వస్తా మళ్ళ చిన్నవాడికి టైం అవుతూనే ఉంటది మళ్ళీ వీళ్ళదే అంగన్వాడి చాలా దూరం అనమాట ఒకవేళ లేట్ అవుతే పంపించి రావచ్చు కాని చాలా దూరం వెళ్ళాలి అని ఇక ఆయా వెంటనే పంపిస్తే ఆమె తీసుకెళ్తది ఉం వచ్చి మళ్ళీ ఆయన రెడీ చేసి పంపించి తర్వాత నేను బ్రష్ చేసి తినే వరకు తొమ్మిదిన్నర అవుతది నాకు
టైం అయితుంది నాకు
అవును సగం హాఫ్ ఆఫ్ టైమ్ పొద్దున సాయంత్రం పిల్లలతోనే అయిపోద్ది ఇక మధ్యాహ్నం కొంచెం టైమ్ ఉంటది
అ
ఏమన్నా చిన్న చిన్న పని ఉంటే మధ్యాహ్నం పూట చేసుకుంటా పడుకోను
హా
ఉ
నిద్దరేము వస్తుంది ఇంకా నైటే దబ్బినట్టులు వస్తుదమో
ఆ
ఇంకా నైటే ఫాస్ట్ గా నిద్రపోతారేమో
నైట్ ఎక్కడ మా అత్తగారేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ వస్తారు ఆమెకు కొంచెం హెల్త్ బాలేదు కాబట్టి ఆమె దగ్గర ఉండి ఉండి ఎప్పుడో పది గంటలకు వస్తారు మా అత్తగారు వచ్చినప్పుడు ఇక ఆమె కోసం వెయిట్ చేస్తా చేసి ఆమె వచ్చిన తర్వాత ఆమెకు పెట్టి ఆ ఆమెకు కొంచెం వాటర్ ఇచ్చి కిచెన్ క్లీన్ చేసుకొని నేను వచ్చి పడుకునే వరకు నాకు అవుతది పదిన్నర అవుతది రాత్రి అయితే ఇంకా లేట్ వచ్చింది. ఆమె లేట్ వచ్చింది నాకు పది పదకొండు అయింది
ఆహా మీ ఊరేనా వాళ్ల ఆ
ఆ ఇక్కడే ఆ ఇక్కడే దగ్గరే రోజు వెళ్తా ది ఆమె కొంచెం ముసలామా అందుకే వెళ్తది ఆమె దగ్గరికి
ఉహ
అందుకే లేట్ అవుతుది నాకు
ఆహా ఇంకా మాకేం పెళ్లి అవ్వలేదు కాబట్టి మాకు ఫాస్ట్ ఎప్పుడైనా పడుకోవచ్చు ఎప్పుడైనా తినొచ్చు
హా హా అవును మాకేమో ఇట్లా రూల్స్ ఉంటాయి ఆ అంతే
ఆ రూల్స్ ఏం ఉండవు
ఆ ఇక నైటు రాత్రి అంటనే ఉంది మా అత్తయ్య ఆ ప నువ్వు పడుకోలే పడుకొని ఇప్పుడే వచ్చినావ ఏంది లేసి అంటుంది అయితే ఇంకేక్కడ పడుకుంటా మళ్ళీ పడు కుంటే లేస్తానా నువ్వు ఇంకా తినలేవు కదా అని చెప్పి నీకోసమే కూర్చొనిన్నా అన్నా ఇక టీవీ పెట్టుకొని అట్లనే చూస్తూ కూర్చున్నా మళ్ళీ పడుకుంటే లేవాలి అనిపియదు అని కూర్చున్నా
పడుకుంటే అసలు లేవ బుద్దు అవ్వదు నాకు కూడా
హహా ఇగా మ్ ఇంగ లేటుగా పడుకోడం అలవాటైపోందిగ నాకట్ల అందుకే ఉంటా మ్ పది పదిన్నర వరకు ఉంటా ఇగ
ఫోనుంది టీవుంది గదా
హా అట్ల చూస్తా ఉంటా
టైంపాస్ ఐన్
ఉహు మళ్ళేమో మా త్తయ్యేమో పెద్ద ఫోన్ వాడుతుంది ఇగ ట చువోను వాడుతుంది ఆయమ్మకు చిన్న ఫోనొద్దట ఆమెేమో ఆమెకేమో కా కాంటాక్ట్స్ తెలీయవు అవి ఏం జేస్తుంది పొద్దాగ నాఫ్ ఫోన్కే చేసేస్తుంది రాత్రి వాళ్ళ వాళ్ళ బాబు మా చిన్న మరిది ఉన్నాడు ఆయనక్ చేస్తది ఫోను ఆయనక్ చేయ్ బోయ్ నాక్ జేస్తది మళ్ళీ ఇం ఆడబిడ్డుంది ఆమెకి చేయ్ బోయ్ నాకే జేస్తది పదకొండు గంట్లకి పదకొండున్నరకి నాకి ఫోనొస్తనే ఉంటది మా ఆయనేమొత్ అరుస్తా ఉంటాడు ఏం పన్ లేదు ఈ అమ్మకి ఆ నీ ఫోన్కే చేస్తా ఉంటది నీ నిద్దరంత డిస్టబ్ జేస్తాదన్ జొప్పి ఆయనంటడు
తెల్వదు కద ఇంకామెకి
తెలియదు గదా నేనందుకే మళ్ళీ ఆమెకు గుర్తులు వెట్టిచ్చా అందులో ఇంకా ఇట్లా తాళము గంట అవి గుర్తులుంటాయ్ గదా అన్నీ పెట్టిస్ స్తా నేను అట్ల వెట్టిచ్నా ఆమె ఒగొగ్ సార్ తెలుస్ కోలేదన్మాట ఏమో ఆ కనబల్లే నాకు ఏమో నీ నెంబరే చు చే నీ నెంబర్కే వచ్చేస్తుంది ఫోనన్ జొప్పి చోప్పేస్తాంది
ఇంక పైన మీదే ఉంటాదేమో ఫస్టు ఆళ్ళకే వస్తది
ఆ లేదు బైట బడుకుంటారు మాత్తయ్యా ఇగ లేచి బైటికి వెళ్ళి కలిపి వస్తా నేనిగా ఇగొ ఈ నెంబర్ గలుప్ తున్నా అన్ జొప్పి కలిపి వస్తా ఇగ తర్వాత నేన్ పడుకుంటా
ఆహా మా నానమ్మ గుడ అంతే ఒకరిక్ చేయబోయ్ ఒ కరికి జేస్తది ఫస్టు ఎవరి నెంబరుంటే వాళ్ళకే జేస్తది
ఆ ఎవ్ ఎవరో ఇంటికెవరు వొచ్చార్ నేన్ తర్వాత్ జేస్తాన్ నేను కారదు మాత్ర క కూనాయే ని క్వాంటాది